హలో!
మ్ హలో!
హలో!
వినిపిస్తాందా లేదా హలో హలో అంటే మళ్ళీ రిప్లై ఇయ్యావు ఏమీయ్యవు.
హలో
హలో
హలో
వినిపిస్తుందా?
వినిపిస్తే నువ్వు చెప్పు
మరి అన్నిసార్లు హలో హలో ఎందుకంటున్నావు. నేను హలో అంటున్న రిప్లై ఇస్తలేవు అన్నా కూడా హలో హలో హలో అంటావు.
హలో
ఏం చేస్తున్నావు. బిజీగా ఉన్నావా?
ఇప్పుడు దారిలోకి వచ్చినావు. ఏం లేదు పొలంలో ఉన్నా. చెప్పు ఏంటి విశేషాలు
ఆ మన ఇద్దరం చదువు పూర్తి చేసి ఎట్లనే ఖాళీ అనే ఉన్నాం కదా, ఏం పని పాటులేకుండా. ఓటి వ్యవసాయం బాగా చేస్తారు. మా ఊరిలో కూడా పొలాలు బాగున్నాయి. మన ఇద్దరం కలిసి ఒక చిన్న అగ్రి బిజినెస్ అంటే ఇట్లా మోడ్రన్ ఫార్మింగ్ అంటారు కదా అని అది స్టార్ట్ చేసి ఎట్లాంటాది అంటావు.
అద్భుతమైన ఆలోచన కాని, సాంప్రదాయ పద్ధతుల్లో పెట్టుబడి ఎక్కువ కదా లాభం కూడా తక్కువ. మనం చేయ్యాలనుకుంటే సరికొత్త పద్ధతిలో చేయాలి. లేకపోతే లాస్ వస్తాది కదా.
ఆ కరెక్ట్. అసలు వ్యవసాయం అంటేనే తక్కువ నీరు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంటను పండించడమే. భూమిసారాన్ని కూడా పాడు చేయకుండా ఉండడం. మరి ఇవన్నీ పాసిబుల్ కావాలంటే మనం ఏం చేయాలి? ఏంచేయాలంటావు?
కరెక్ట్ చెప్పిరు. పద్ధతి ఏం చెయాలి? నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న కాడికి అయితే ఇప్పుడు ఇప్పుడు మా పొలంలో డ్రిప్ ఇరిగేషన్ లాంటిది ఏత్తున్నాం. దీని ద్వారా ఏమైతుందంటే నీళ్లు అనేది వృధా కాదు. నేరుగా మొక్కలు వేళ్ళకే అందుతుంది. దాని ద్వారా కలుపు మొక్కలు ఉండవు. ఇంకోటి ఏంటంటే ఈ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, మనం స్ప్రే కొట్టడం ద్వారా ఈ గాల్లో పోయి పర్యావరణం కూడా కరాబ్ అవుతుంది కాబట్టి, ఇట్లా ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డైరెక్ట్ మొక్కలు వేళ్ళకి ఆ ఫర్టిలైజర్స్ పంపేయవచ్చు. దానివల్ల ఎఫెక్టివ్ గా పని చేస్తాది. ఇక పర్యావరణం కూడా కలుషితం కాకుండా సేఫ్ గా ఉంటాది..
అవును. నువ్వు ఇది చెప్తుంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది మా ఊరు వైపు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఈ మల్చింగ్ షీట్స్ వాడుతున్నారు. అంటే నేల పైన ప్లాస్టిక్ కవర్ లాగా వేస్తారు కదా దాని వల్ల భూమిలో తేమ ఆరిపోదు. అట్లా కాకుండా ఇంకొక ట్యూషన్ ఏంటంటే? ఈ వరి వేసినప్పుడు మధ్యలో లైన్ల మధ్యలో గడ్డేస్తున్నారు గడ్డేస్తా కూడా తేమా ఆరిపోకుండా ఉంటదంట
అవునా నాకు కొన్నింటి గురించి తెల్లిదు కానీ మల్సిింగ్ షీట్స్ ఐడియా బాగానే ఉంటది దాని ద్వారా కూడా బాగానే బెనిఫిట్ ఉంటది ఇంకా రెండోది ఏం చెప్పాలంటే పట్టి పరీక్ష కూడా చేపించుకోాల అన్నమాట మనం ముందే మట్టి పరీక్షలు చేయిుకున్నాం అనుకో అసలు మన్ మన ల్యాండ్ లో ఏమేమి పోషకాలు ఉన్నాయి ఏమేం పోషకాలు తక్కువ ఉన్నాయి ఎంత వరకు మనము ఆ ఎరువులు వాడాలి అనేది ఒక ఐడియా వస్తుంది దాని ద్వారా రైతులకు కూడా ఎక్కువ తక్కువ కాకుండా దానికి ఎంత కావాలో అంతే ఖర్చ అయితది సో దాని ద్వారా భూమి కూడా సారా మంచిగా ఉంటది
సాయిల్ టెస్ట్ ఆ ఈ సాయిల్ టెస్ట్ అంటే మరి ఎక్కడ చేపియాలి నా ఆఫీసర్లు వచ్చి మనంటి కూడాడ చేత్ చేస్తారా లేకపోతే మనం వేరే కాడికి పోయి ఎయ్యాల
ఆ మనం శాంపుల్ తీసుకొని ఒక ఆఫీస్ కి వెళ్ళాలి పట్నం లో ఉంటది ఆడికి పోయి చేపించుకొని రావాలి చేయించుకుంటే వాళ్ళే అన్నీ వివరాలు చెప్తారు
శాంపుల్ అంటే మట్టి పైన పైన ఉన్నది మొత్తం ఇట్లా ఎత్తుకొని పోతే సరిపోతుందా లేకపోతే వేరే ఏమన్నా టెక్నిక్స్ ఉంటాయ మట్టి తీయడానికి కూడా
ఉ గడ్పర్తం తవ్వుకొని లోపల తీసుకొని పోవాలండి
లోపలిది అంటే ఎంత లోపలిది అంటే ఇప్పుడు ఇట్లా ఉంటది కదా ఇంతవరకు ప్రాపర్టీస్ ఏమి ఉంటాయ అట్లు ఉంటాయి కదా పైంది నేను కావాలంటే మరి ఓన్లీ పైంది పైంది ఎత్తుకొని పోదామని అనుకుంటున్నాను నువ్వు సాయిల్ టేస్ట్ అంటే
ఆ దానికి తగ్గట్టే ఎరువులు వేయాలి కదా అందుకనే మంచిది మంచి శాంపుల్ తీసుకొని పోతే వాళ్ళ మ ఆ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు
నాకు తెలిసిన వరకు అయితే నేను ఇన్నా దాని ప్రకారం అయితే మనం పైన పైన కొంచెం ఫస్ట్ క్లీన్ చేసు కోవాలి మళ్ళీ కొంచెం దవ్విిందు కూడా ఎత్తి పక్కన వరవేయాలి తర్వాత లోపల ఉన్న మట్టి తీసుకుపోవాలి అనుకుంటాం
కావచ్చు అండిీ నీకి కావాలంట యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి చూసుకొని తీసుకో అని
అంటే మీకు తెలిసు ఉంటది కదా అబ్బాయిలకి వీటి పైన ఎక్కువ నాలెడ్జ్ ఉంటంది అని అడిగిన తెలవదు అంటే దానికి కి వేరే ఏం లేదులే ఇంకా వదిలేదు నేను తెలుసుకుంటా గాని
ఉ సరే సరే ఇంకా చెప్తు మరి ఇంకేంటి విశేషాలు అందరు బాగున్నారా మంచిగాన్నారా తిన్నారా పనుకున్నారా
ఆ మళ్ళా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్తే బాగుంటది కదా అంటే ఈ జీవామృతం ఈ వేప కషాయం లాంటివి వాడితే కె ఖర్చు కూడా మంచిగా తగ్గుతది ఇప్పుడు సిటీలలో కూడా ఆర్గానిక్ కూరయలకి ధాన్నికి బాగా డిమాండ్ ఉంది
ఏమో అండి నాకు అంత తెలిదు నేను ఎప్పుడు పట్టణం పోలే కాబట్టి ఆ సరేలేే నాకు తెలిసిన వరకి ఇంకొకటి ఏం చెయాలంటే పంట మార్పిట్ చేయాలి ఎప్పుడు వరి వేస్తే దానికి మస్తు రోగాలు వస్తుంది తెలుసా అందుకే నీ మధ్య మా నాన్నకు చెప్పినా ఇది ఒక్కడే పంట కాదు డాడీ దాని ప్లేస్ల మనం నెక్స్ట్ టైం వేస్తే పప్పులు వేద్దాం తర్వాత మొక్కజొన్న వేద్దాము. ఇట్లా అయితే రోగాలు కూడా రావు దానివల్ల భూమి కూడా కావాల్సిన నైట్రోజన్ సహజ అంటుందని చెప్పిన.
మంచిగాడే ఇది వండర్ఫుల్ టెక్నిక్ యాక్చువల్ గా చెప్పాలంటే దీని వల్ల పురుగులు పట్టడం కూడా చాలా. చాలా వరకు తగుతది అయితే. మనం మొదట ఎట్లాంటి పంటలతో స్టార్ట్ చేద్దాం మరి.
ఆ నేన అయితే స్టార్ట్ చేస్తే ఫస్ట్ అయితే కూరగాయలు పెడతాండి కూరగాయలు. ఆకరులతో స్టార్ట్ చేసా ఎందుకంటే అవి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభం ఇస్తాయి. ఏ లేకపోతే మా ఊరు పక్కనే ఒక పాలింగ్ హౌస్ ఉంది. అలాంటిది మనం కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నాం అనుకో. సంవత్సరం పొడుగున మూడు పంటలు తీయొచ్చు దాని వల్ల కూడా మనకు ఏడాది పొడుగున పంటలు పండుతాయి.
అవును మన ఇద్దరం మరి వేరువేరు గ్రామాల్లో ఉన్నా కూడా ఈ టెక్నిక్స్ అయి. అయితే ఇద్దరు పొలాలలో కూడా వాడొచ్చు. లాభాలు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఇద్దరు పంట తీసుకొచ్చి ఒక కాడ పెట్టి అమ్ముకుందాం. ఆ
హ నిజం వ్యవసాయం అంటే కష్టం కాదు కదా కేవలం సరైన టెక్నాలజీ. ఇంకొకటి ఎందనుకో అదొక మంచి బిజినెస్ లాగా కన్వర్ట్ అవుతది ఇంకా అంతకన్నా మంచిది ఇంకేం ఉంటది. ఇగా పెళ్లి మనమిద్దరం పెళ్లి చేసుకోముందే ఇలాంటి గుర్తింపు తెచ్చుకుంటే. ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోష పడతారు కదా.
ఖచ్చితంగా రేపు నేను మా ఊరు అగ్రికల్చర్ ఆఫీసర్ ని కలిసి. ఈ వల్టీ పరీక్షల గురించి అనుకుంటా నీకు తెలియదున్నావు కదా. నువ్వు కూడా మీ ఊర్లో లభించే ట్రిప్ సిస్టమ్ ధరలా కనుకో మరి
డ్రిప్ సిస్టమ్ మేమే వేసినామండి ఇంకా కనుకోడానికి అవసరం ఏముంది నాకు తెలుసులే. అదే విధంగా. అయి మల్సింగ్షీస్ అన్నావు కదా నువ్వు కూడా ధరలు కనుకో సబ్సిడీ కూడా వస్తుందేమో కనుకో.
ఆహ అవునా చాలా మంచి విషయం. నేను కూడా మా అగ్రికల్చర్ ఆఫీసర్ ని కలిసాను ఆయనా మట్డిపరు. పరీక్షల కోసం శాంపుల్స్ కూడా తీసుకెళ్లారు. అయితే ఆయన ఏమన్నాడుంటే ఒక మాట మనం తక్కువబడి పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు వచ్. వచ్చే పంటలతోని స్టార్ట్ చేస్తే బెటర్ అని ఆయన అన్నాడు. అంటే నువ్వేం అనుకుంటున్నావు దీని మీద చెప్పు.
కరెక్ట్ నేను కూడా అప్పటి నుంచి అదే చెప్తున్నాను కదానే మీకు. సాంప్రదాయ పంటల కంటే వాణిజ్య పంటలు లేదా తక్కువ కాలంలో వచ్చే ప్రత్యేక పంటలు బెటరని. నీ మైండ్లో ఏమైనా ఉంటే చెప్పు మరి.
నాకు ఇటు గురించి ఎక్కువ ఏంది తెదు కాగాని ఆయన అయితే మూడు ఆప్షన్ చెప్పిండు ఐ మూడు చెప్తా. వాళ్లు ఫస్ట్ ది ఏందంటే మష్రూమ్ ఫామింగ్ అన్నారు. దీనికి ఎక్కువ స్థలం కూడా అక్కర్లేదు మన ఇంట్లో చిన్న గది ఉంటే చాలు కేవలం ఒక నలభై ఐదు రోజులు. లనే పంట చేతికి వచ్చేస్తది మార్కెట్ లో కూడా ఇటికి బాగా డిమాండ్ ఉంది.
అచ్చా అవును అవును. నేను మొన్న హోటల్స్ కి వెళ్ళినప్పుడు చాలా మంది మస్ట్ రూమ్స్ ఆర్డర్ చేసుకొని తింటురు. సిటీ సూపర్ మార్కెట్ లో కూడా మష్రూమ్స్ చాలా వేగంగా అమ్మబడుతున్నాయని ఈ మధ్య నేను న్యూస్ లో చూస్తుండే. దానికి పెట్టుబడి కూడా చాలా తక్కువే మరి రెండో ఆప్షన్ ఏంది ఏం చెప్పిడయానా మరి ఇంకా రెండో ఆప్షన్. ఆప్షన్ కింద.
చెప్తా రెండో ఆప్షన్ గానీ నువ్వు సిటీకి కూడా పోతున్నావ్వు సిటీకి పోయ అలా పెద్ద పెద్ద రెస్టారెంట్ల కూడా పోతానవ అయితే.
నేను జెప్పిన కదండి యూట్యూబ్ లో చూశాను ఈ మధ్య మష్రూమ్స్ బాగా సేల్ అయివున్నది అని చాలా మంది కూ డ యూత్లు యూత్ చదువుకున్న యూతే ఆ మీరు జె ప్పినట్టు ఒక రూమ్ లో మంచిగా మష్రూమ్స్ పండించుకుంటూ దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తురంట హైదరాబాద్కి ఓ
కాదు ఇంతకుముందు అన్నావు గదా నేను బోయిన రెస్టారెంట్ లో చూసినా బాగమంది మష్రూమ్ ఆర్డర్ చేసుకొని తింటుంరని అసలు మష్రూమ్ ఆర్డర్ చేసుకొని తినే అంత పెద్ద రెస్టారెంట్ కి నువ్వెందుకు పోయినవ్
నేను తినడానికి యెళ్ళలే గాని మొన్న ఏదో చిన్న పని మీద యెళ్ళిండే అక్కడ జూసినా అంత పెద్ద ఆ హోటల్లోకి మనం బోయి ఎక్కడ తింటామండి.
అవునా ఎందుకు మరి ఏమన్నా పని దొరుకుతదేమో అని బోయినవా అక్కడికి ఎందుకు పోయినవ్
ఆ కాదు కాదు చిన్న పని ఉండేలే పర్సనల్ పని మీద పోయినా అది అంతా మీకు జెప్పాల్ నా గానీ చెప్పండి మీ ఆంటికి రండి ఇంకా మూడో ఆప్షన్ ది ఏం జెప్పిన రెండో ఆప్షన్ కిందా
ఆ రెండోది ఏందంటే ఈ విదేశీ కూరగాయలంట ఈ బ్రోకోలీ అన్నడు ఈ క్యాప్సికం అట చైనీస్ క్యాబేజీ మరియు చెర్రీ టమోటాలంట ఎందెందో చెప్పిండు ఇంక నాలుగైదులు గాని గుర్తొస్తలేవ్ వీటిని చిన్న చిన్న పాలయోస్ లేదా చెట్ నీట కింద పండిస్తే సాధారణ కూరగాయల కంటే మూడు రేట్లు ఎక్కువ ధర పలుకుతయంట
అవునా అయితే ఇంకేంది మనకు రేట్లు ఎక్కువ మనకు మంచిగ లాభసాటిగా ఉండే కూరగాయలే వండించుకోవాలి మంచిగా చెప్పిండు ఆయన ఎవరో గాని ఇప్పుడు చాలా మంది మంచిగా హెల్త్ బాగుండాలి అని గోరుకుంటురు గదా ఇవేవో నువ్వు చెప్పినవ్ గదా అవి హెల్త్ కి మంచిగా ఉపయోగపడితే అదే జాలు మన మన రెండు ఊర్ళకి మధ్యలో ఒక చిన్న టౌన్ మార్కెట్ ఇవన్నీ సులభంగా సప్లై జేయాలి. అచ్చ మరి మూడో ఆప్షన్ ఏంది
మూడోది అంటే ఈ సుగంధ మొక్కలు ఔషధ మొక్కలు ఉంటాయి గదా లైకు ఈ కలబంద చెట్లు గడ్డి లెమన్లు వీటికి పెద్దగా నీళ్ళ అవసరం ఉండయి మళ్ళ ఈ అలోవీరానైతే ఇట్లా మన బర్లు గొడ్లు గూడా ఏం తినయి గాబట్టి ఏం నష్టం ఉండదే లెమన్ గ్రాస్ నుండి ఆయిల్ దీసి అమ్ముతే ఫుల్లు పైసలు వస్తాయి.
అవునవును మా ఊరి వైపు కూడా కొంతమంది అలోవీరా వేసి మంచి లాభాలు తీస్తున్నారు. కాకపోతే ఈ లెమన్ ఏదో అన్నారు. లెమన్ గ్రాస్ ను సాల్ జేయాలంటే దానికి మళ్ళ మిషనరీ కావాలి గదా అండి మనం ఇప్పుడే స్టార్ట్ చేసినం అవన్నీ పె ట్టుకుంటే అదంతా పెద్ద పెంటగాని ఫస్ట్ అయితే మస్టమ్స్ చెర్రి టమాటోలు క్యాప్సికమ్ లాంటి కూరగాయలు స్టాట్ చేద్దాం. మంచిగా బెస్ట్ ఇద్దాం. మంచిగా సక్సెస్ అయినంక ఈ ఆయిల్ సంగతి ఏందో చూద్దాం.
ఆ నాకు గూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ రిస్క్ చేయొద్దు గదా. తక్కువ రోజుల చేతికి ఏది వస్తే అదే చేద్దాం అయితే మష్రూమ్ మున్ను క్యాప్సికం చేస్తే మంచిగా మనకు గూడా ఎక్స్పీరియన్స్ వస్తది గదా.
పర్ఫెక్ట్ అయితే నేను రేపు మా ఊర్లో ఉన్న ఒక చిన్న అస్టలుకి వెళ్ళి అక్కడ నాణ్యమైన క్యాప్సికమ్ విత్తనాలు ఆ ధరలు ఎలా ఎట్లున్నాయో కనుకుంటా నువ్వు గూడా మష్రూమ్స్ పెంచడానికి కావల్సిన సీడ్స్ ఉంటాయి గదా మంచి క్వాలిటి సీడ్స్ ఎక్కడ దొరుకుతాయో కనుకొని నాకు టెక్స్ చేయ్
అబ్బా నాకేమో కష్టమైన పని జెప్పి నువ్వేమో అలకట్ పని దీసుకున్నావు సరే గానీతి
సరే మన ఆలోచనలన్నీ ప్రాక్టికల్ గా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. రేపు సాయంత్రం నేను కనుక్కొని మిగిలిన అప్డేట్స్ ఇస్తాను. నువ్వు కూడా తప్పకుండా మర్చిపోకుండా కొంచెం బద్దకం పక్కన పెట్టి అదేదో మష్రూమ్ సంబంధించినవి కనుక్కో.
ఆ నేను కూడా నీకు అదే చెప్తున్నా. కొంచెం ఈ విషయాలన్నీ ఎప్పటిలాగా మరచి పోకుండా పోకుండా గుర్తు పెెట్టుకొని కంప్లీట్ చేసుకో బాయ్
ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుందిండి. ఈ రోజు సాయంత్రం వరకు నీకు నేను క్యాప్సికమ్ సీడ్స్ చెర్రీ టమాటోలు, మష్రూమ్స్ కూడా నేను కావాలంటే మీకు బద్దకం ఉంటే నేనే కనుక్కొని ఎక్కడెక్కడ దొరికితాయో దానికి ఏమేమి కావాలి అన్నీ కనుక్కొని నోట్స్ ప్రిపేర్ చేసి నీకు పంపిస్తా.
ఏ అంతగాన సంతోషం నాకు పని తప్పుతాది కదా నువ్వు చేస్తాను అంటే కనుక్కో నాకేం ప్రాబ్లం లేదు.
చెప్పినా కదా, అందుకే చెప్తున్నా మీరు పని తప్పించుకుంటారు అని అంటే బద్ధకస్థులని అని చెప్పిర్రు. అందుకే నేనే చేస్తాలే.
ఆ ఏం కాదుగాని మరి పనులు చేసిన తర్వాత లాభం వచ్చినాక ఎక్కువ షేర్ అయితే తీసుకోవు కదా. ఫ
సరే అండి మీరు మాట్లాడుతుంటె మాట్లాడుతుంట గాని పని చేసుకోవాలి కదా సరే నాకు ఆకలి అవుతుంది పొలంలో పని చేేసి చేసి, ఇంటికెళ్ళి ఇంత బుక్ డి తిని నేను పని సాయంత్రం పని అయినాక మీకు ఫోన్ చేస్తా.
అబ్బా, బుక్కడు సరే తినిపో. బాయ్